ఆ అర్చిత ఏం చేస్తున్నావ్
ఏం లేదు చెప్పు
తిన్నావా
తిన్న నువ్వు తిన్నవా
ఏం కర్రి
చికెన్ మీది
నేనా ఇప్పుడే వంట చేస్తున్నా అన్నం వండుతున్నా ఇంకా కర్రీ ఏం ప్రిపేర్ చేయలేదు మార్నింగ్ దే ఉంది అదే తినాలే ఇగ ఏం జేస్తులు పిల్లలు
ఆడుకుంటున్నారు మీ బాబు పడుకున్నాడ
లేదు ఉస్ ఫోన్ చూస్తురు మా అత్తమా చూపెడు తుంది ఆయన ఇప్పుడే డ్యూటీ నుండి ఒచ్చినా బాబుకు దినిపిచ్చినా ఇగ అన్నం ఒడుతున్న అన్నం అనుకుంటా నీతోటి కాల్ మాట్లాడుతున్నా
చిన్న పిల్లలకులకు ఫోన్ అల్వాట్ తెయ్యొద్దు మా పిల్లలు గూడా అంతే బాగా జూస్తళ్లు సెల్
అంటే ఓన్లీ అన్నం తినేటప్పుడు పడుకునేటప్పుడే చూస్ తను మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చూడడు ఆడుకుంటాడు ఇగ బాగా విసిగిస్తుంటే ఇక మా అత్త చూ చూపెడుతుంది తిన్నరా మీ పిల్లలు తి నిపిచ్చినవా
వాళ్ళు అంతే ఫోన్ ఇతనే తింటారు లేకపోతే తినరు మొత్తమే మా పాప స్కూల్కి పోతది కావట్టి ఫోన్ చూసుడు తక్కువయింది బా బు బాగా షేపు జూతడు ఫోను
మీ పాప స్కూల్ కి డైలీ ఎళ్తద
ఆ వెళ్తది నర్సరి
నర్సరినా ఉహూ ఎంత ఫీ
ట్వంటీ థౌసండ్ అన్నాది కానీ మేము కొంచెం అడ్జస్ట్ చేసి పదిహేను వేలకు మాట్లాడి కున్నం
ఉహూ
అది కాక మళ్ళ బుక్సుకు వేరే ఆ ఇయర్ లి
వన్ ఇయర్కి నర్సరికి
ఆ వన్ ఇయర్ కి మళ్ళా బుక్స్ వేరే బుక్స్ కి వేరే ఫీస్ కట్టలే
మెంటానేన్స్ చార్జెస్ ఉంటాయా అంటే
వ్యాన్ దాంట్లనే వ్యాన్ ఇంకా ఈమె నర్సరే గదా చిన్న పిల్లలకి ఇంక ఏం చెప్పలే ఈమె క్లాస్ పెరిగిన కొద్ది టూర్ కాని అటు ఇటు అన్నప్పుడు ఫీజులు మధ్యల మధ్యల అడుగుతారు గావచ్చు ఒకవేళ
ఏమో ఇగ ఈ ప్రైవేట్ స్కూల్స్ ఇట్లానే ఉంటాయి కదా ఇప్పుడు ఎప్పుడు చెప్పలేం మీ బాబుకి ఎన్ని ఇయర్స్ మరి ఇప్పుడు అదన్ని స్కూలుకెళ్తాడా
ఆ పోడు టూ ఇయర్సే
టూ ఇయర్సెనా ఆ అ మాట లు ఒస్తున్నయ మరి మీ బాబుకి
అస్తున్నయ్ ఏమంటే అది అంటాడు
ఉహూ ఏమంటే అది అంటాడా అంటే ఇగ నెక్స్ట్ ఇయర్ మీ బాబు కూడా స్కూల్ కెల్ పోడేమో
ఆ త్రీ ఇయర్స్ వడితే అంగన వాడి తీసుకుపోవాలి త్రీ ఇయర్స్ వడక ముందు పంపియాదట
ఉహు అంటే మీ పాపని ఎన్ ఇయర్స్ ఎషినవ్ స్కూలో
మా పాప ఫ ఫైవ్ ఇయర్స్ కేసినం నర్సరిలా
ఫైవ్ ఇయర్సా ఆ అంటే బాబు కూతురు ఫోర్ త్రీ ఫోర్ ఇయర్స్ ల ఇస్తావా
ఆ బాబుకు ఫోర్ ఇయర్స్ ల ఏస్తా తొందరనే
ఉమ్ ఎమ్ కర్రీ చేసినావు మరి
చికెన్
చెప్పినవా ఇంతకు ముందు చికెన్ అని మర్చిపోయి
నువ్వేం చేయపోత్తానవ్
అమ్మా నేను ఏం ఒండలేదు చెప్పినగా మార్నింగ్ దే ఒండినవ నేనేం వండలేదు మార్నింగ్ దే ఉందని చెప్పిన కదా రైస్ ఒకటే ప్రిపేర్ చేసుకున్నా కర్రీ అదే ఉంది ఎగ్స్ ఎగ్స్ బాయిల్ చేస్తున్నా గ్యాస్ మీద పెట్టి అన్నయ వచ్చాడా
ఇంకా రాలే మరి నెక్స్ట్ మంత్ మీ బాబు బర్త్ డే ఎట్లా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటారు మీరు మ
ఏమున్నదీ ఇగ మామూలుగానే చేస్తాం మే అంత రిచ్ కాదు కదా ఇంట్లో వరకు కే కేక్ కటింగు బ బర్డే డ్రెస్ వేస్తా షూస్ వేస్తా ఇగ ఇంట్లో వరకు మా అత్ మా మా మమ్మీ మా మావయ్య వాళ్ళని పిల్ ఛి చేస్తా ఇగ వస్తే మా ఆడబిడ్డలు వస్తే వస్తారు లేకుంటే లేదు ఇగ చెప్పలేం
మీ బాబుది బర్త్డే అయిపోయిందా టూ ఇయర్స్ ది
పోయింది
ఊహు ఇంకా ఏం చేస్తులు మరి ఏం విశేషాలు ఆ ఏం ఉన్నది మన బడ్డేలు గ్రాండ్ గా చేసినా డబ్బులు వేస్ట్ కదా ఏది చేయాలనుకున్నా మనీ తోటే కదా ఇప్పుడు
మేం కూడా అందుకని ఇంట్ల వరకే చేసుకున్నాం
నేను కూడా ఎప్పుడు ఏ సెలబ్రేషన్ చేసినా ఇంట్లో వరకే చేస్ హూం ఏ మీ బాబు నేం పెట్టిల్లు
నిక్ నేం అయితే చిన్ను
ఆ వినిపిస్తలేదు
చిన్ను చిన్ను
నిక్ నేమ్ కాదు ఫుల్ నేము
ఫూల్ నేం అయాన్శ్
అయాన్ష ఆ పాప పేరు అయాన్షి
ఆ అవును
ఉహు మా బాబు పేరు శ్రీయాన్శ్ పెట్నం శ్రీయాంష్ శ్రీయాంష్ నాయక్ మీ పాప ఎన్ని ఎన్ని కేజీస్ పుట్టింది
రెండు కిలోలన్నర మూడు కిలోల నర
ఊఉ దసరాకి ఎల్తావ మరి ఇంటికి
అ పాపే లావుంటది ఇప్పుడు బాబే బక్కగ ఉన్నడు
ఏం మగ పిల్లగాల్లు తినరు సరిగ్గా ఆడపిల్లలు అయితే బెస్ట్ కొంచెం ఒక్కాడ కూర్చుంటరు అబ్బాయిలు కూర్చోరు వాళ్ళతోటి ఒక విసుకు చికాకు వర్రిస్తా ఉంటరు ఉరుకుతా ఉంటరు వాళ్ళను పట్టుకోలేక తిరుగలేక వాళ్ళతో టి ఈ ఇబ్బంది పడుకుంటు ఉండాలి మనం ఆ ఆడపిల్లలయితే ఆడ కూర్చ ర్చోవే తల్లి అని అంటే మంచిగా సైలెంట్ గా కూర్చుంటరు చెప్పిన మాట ఇంటరు ఈ అబ్బా అబ్బయిలు ఉన్నారుగా ఏ మాట ఇనరు తినరు కూర్చోరు అల్లారీ చేస్తా ఉంట టరు బాగా విసుకిస్తా ఉంటారు ఎంతైనా ఆడపిల్లలే బెస్ట్ ఈ రోజులలా ఏ ఎవరు ఉన్నాయి అదేలే
దసరా కేళ్తున్నా మీ అమ్మ వాళ్ళంటికి
ఏమో చూద్దాం వెళ్ళాలా వద్దా అని ఆలోచిన్తున్న నువ్ వెల్తవ
ఆ వెళ్తా కదా ఫెస్టివల్ కి వెళ్తా ఖచ్చితంగా ఒక బతుకమ్మ ఫెస్టివ కే వెళ్తా మిగిలిన ఫెస్టివల్స్కి వెళ్ళను
హ్మ్ హు
ఆఫీస్ లో ఉంటాంది ఇంట్లో ఉంటాం కదా బోర్ కొడుతు టది
హ్మ్ హు
బోర్ కొడుతది ఏం చేయాల అర్ధం కాదు అలా హాలిడే ట్రిప్ లెక్క పోయేస్తా అమ్మ వాళ్ళ ఇంటికి మళ్ళీ ఎప్పటికి రాదుగా ఫెస్టివల్ ఇయర్లీ ఒకసారి వస్తాది
మేం పడుగల కానీ అది ఎప్పుడు ఎప్పుడు వీలయితే అప్పుడు పోతాం
ఊహూ మా అన్న మంచోడు కాబట్టి నిన్ను దోలుతడు
మరి మా అన్న ఏమో మంచోడు కాదా నిన్ను ఎందుకు దోలడు
మా ఆయన నా పర్మిషన్ ఎప్పుడు అప్పుడు తీసుకపోడు పంపడు
ఆహా మేము ఎప్పుడైనా ఫ్యామిలీ అంత పోతాం మళ్ళీ తిరగొత్తాం ఆటోలనే
మీకు మంచిగా తీసుకెళ్తారు అన్న
అంటే పిల్లలు చిన్న పిల్లలు చిన్నగ ఉన్నారు కదా అందుకనే వాళ్ళు కొంచెం పెద్దగా అయితే
ఇక ఏ ఫంక్షన్లు కూడా ఉండదుగా ఎటు పోవు డు వాళ్ళతోటే అయిపోతది జీవితం
ఆల్రెడీ ఇప్పుడు మా పాప నర్సరీ ఎటన్నా పోదామంటే ఆమె స్కూల్ పోతదని పిత్తాంది
ఇక అంతే పిల్లల హాలిడేస్ అప్పుడే ఇక మనకు ఫెస్టివల్ హాలిడేస్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానికి ఇక వాళ్ళకి ఇప్పుడు హాలిడేస్ లేకుండా మనకు హాలిడేస్ ఉండవు
వాళ్ళు ఏమన్నా వాళ్ళు ఏమైన్నా మధ్యలో ఏవన్నా దేవుళ్ళని చేసుకున్న పోదామ అంటే పోవడానికి కూడా వీలు ఉండదు
హ్మ్ మీ అమ్మ వస్తదా ఎప్పుడైనా
అప్పుడప్పుడు వస్తది
ఊహూ మీ తమ్ముడు వస్తుండా
రాడు ఎక్కువ బాబు పడుకోలే ఏడుత్తాండు
తిన్నారా మరి తినిపిస్సున్నవా తింటున్నారా వాళ్ళే
పాప తింటది గాని ఒకొక్ స్కూల్ కి లేట్ అయితదని మార్నింగ్ నేనే తి నిపిస్తా అయిందా ఈవినింగ్ ఇంకా ఆమె అలవాటు చేసుకోలే తినడం
ఫైవ్ ఇయర్స్ అవడానికి వస్సాంది ఇంకా తిన డం అలవాటు చేసుకోలేదా ఉహు మ్మ్ ఇట్లా అయితే కష్టమే అయితే మనకు
మ ఫస్ట్ హుట్టిిన పిల్లలు అంతా ఇ ఇప్పుడు సెకండ్ మా బాబు ఆయన తొందర తొందర వింటాడు మా పాప తొందర తొందర అస్సలే వి అది
ఇ మన హల్వాార్ చేసిన దాన్ని బట్టి ఉంటది ఏదైనా
ఆ
మన బాగా గారబ్బని చేస్తే ఆ మనం బాగా గారా పని చేస్తే పిల్లలు బాగా గ సరాభంగా తయారవుతారు మన స్ట్రిక్ట్ గా పెంచితే స్ట్రిక్ట్గా ఉంటారు మనం చేసే దాన్ని బట్టే ఉ
బాయ మమ్మీ పషా మమ్మీ కొంతమందికి పిల్లలు గారలే అన్ని స్మాల్ ఎబిసలు బిగ్ ఎబిసీలు వస్తాయి వన్ టూలు థర్టీ వస్తాయి ఇకవి టెన్ వరకు వచ్చినాయియంటే మిగిల్ని తొంద తొందనే వస్తాయి కానీ ఆమెకు కొంచెం హెల్త్ బాగుండక కరెక్ట్ టైం కు పంపిస్తలే
సరేలే మరి ఉంటున్నా